నమస్కామండి
నమస్కారమండి
ఎలా ఉన్నారండీ
ఎలా ఉన్నారండి మీరు
మేము బాగున్నామండి మీరు బాగున్నారా
ఆ మేం బాగున్నమండి మీరు బాగున్నారా అండి
ఆ బాగున్నానండి
ఆ ఏ తిన్నారా అండి
ఆ టిఫిన్ చేశానండి మీరు
నేను ఇప్పుడే భోజనం చేసానండి
ఆ
అవునండి కాదండి మీరు మీ తో కొంచెం సమయం కేటాయించాలనుకుంటాన్నను
ఆ తప్పకుండా అండి
మీ నుంచి కొంచెం సమాచారం అనేది నేను సేకరించుకోవాలనుకుంటాననండి
ఆ తప్పకుండా అండి చెప్పండి
అంటే మీకు ఏ పండుగల అంటే ఇష్టము ఆ అవి ఎలా జరుపుకుంటారు అనేది మాకు ఏమన్నా చెప్పగలరా అండి ఫస్ట్ మీరు ఏ వండ కదా మీరు మీ ఏ పండగల గురించి తెలుసు ఫస్ట్ పేరు చెప్పండి మీరు
అంటే యాక్చువల్గా మన తెలుగు వాళ్ళకి పండగలు అంటే ప్రతి ఒక్కటి ఇష్టమే ఉంటాయండి అందరికి
అవునా అండి మీకు తెలిసిన కొన్ని పండుగల పేర్లు చెప్పండి
నాకు తెల్సిన పండుగ దీపావళి సంక్రాంతి దసర ఉగాది చాల పండగలు ఉన్నాయండి
అవునండి
వాటిలో నాకు బాగ నచ్చిన పండుగ అంటే మా ఏరియాలో బాగా సందడిగా జరుపుకునే పండుగ సంక్రాంతి వినాయకచవితి బాగా జరుపుకుంటాం అండి మీరు మీకే పండుగలు అంటే ఇష్టామండి
నాకు మొహర్రం అంటే ఇష్టమండి మొహరము దీపావళి సంక్రాంతి ఇష్టమండి
అంటే మీ ఏరియాలో ఎల జరుపుకుంటారు అని ఏమన్నా కొంచెం చెప్పగలర అండి
మా ఏరియాలో బాగ జరుపుకుంటామండి సంక్రాంతి మూడు రోజులు జరుపుకుంటామండి
అవునా అండి
ఆ పొంగలు సంక్రాంతి కనుమ మూడు రోజులు ఉంటుందండి
ఆ
అవునండి పొంగల్ రోజు మాముూలుగా బోగ ఫస్ట్ రోజు భోగ అండి
అవున అండి
ఆ భోగి రోజు ఇంగ అన్ని మనము మార్నింగ్ టైం లేద ఆ ఆ రో
చుంటార అండి మీ ఊర్లో
అంటే ఏందండి
భోగి మంట
భోగి మంట అండి ఆ భోగి మంట వేస్తారండి ప్రతి ప్రతి సంవత్సరం వేస్తామండి ఉ భోగి మంట ప భోగిమంట అంటే మనము ఆ రోజు నుంచి మనం ప అవి ఏవన్న మనకు బా అన్ని పాతవన్ని వదిలేసి కొత్త జీవితాన్ని మనం స్టార్ట్ చేయాలండి నా ఉద్దేశము ఏమైన పాత వస్తువులు అన్ని దాంట్లో మంటలేకి వేసి తిరుకుంటాము ఆ రోజ అయితే ఇంకా అది మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అని నైట్ టైం అంతా తిరుకోవచ్చండి దాన్ని ఒ ఇంగ నైటే టైమ్ అంత కబుర్లు చెప్పుకుంటూ అలాగా బాగ అది బాగ అప్పుడు సలికాలం కదండి బాగ సలిమంట దగ్గర కూర్చొని బాగుంటుందండి అబ్బుడు మళ్ళీ మర్సట్రోజు వచ్చేసి ఆ సంక్రాంతి అండి సంక్రాంతికి మెయిన్గా వచ్చేసి పిల్లలకి పండ్లతో రేను పండ్లు తలగాయ మీద పోస్తారండి మీకు ఐడియా ఉందేమన్నా
రేణిగన్ రేణి పండ్లు అన్పకాయ చెరుకు ముక్కతో
వాళ్ళ పెద్దలు కూడా కొంత మంచి అంటే వాళ్ళకి మైండ్లో కొన్ని నర్వస్ అనేది యా ఎక్టివ్ అవుతాయంటండి అండి అవునండి అందుకు అలాగండి మళ్ళీ సంక్రాంతి రోజు కొత్త బట్లేసుకుంటమండి
ఇంగ నాకైతే తి అనగానే బా గుర్తొచ్చేది కోడి పందాలు ఎద్దుల పందాలు
అవునండి ఎద్దుల పందేలు కోడిపందేలు
మా ఊర్లైతే బాగా ఘనంగా జరుపుతారండి అలాంటివి మా ఊర్లోనే కాక మా చుట్టుపక్క క ఊర్లల్లో కూడా
అవునండి
బా జరుపుకుంటాం అండి
అవునండి ఎక్కువ రాయలసీమ సైడ్ కోడిపందాలు అవన్నీ జరపరు ఈస్ట్ గోదావరి ఆ సైడ్కు కోనసీమ అంటారు కదండి
అవునండి
ఆ సైడ్ అంతా బాగా సంక్రాంతి అంటే కోడిపందలు బాగా గంగిరెద్దులు అలాగా అవన్నీ అంటే ముగ్గులు ఆటల పోటీలు అన్నీ ఉంటాయండి
అవునండి
అవునండి మళ్ళీ ఇంగ లాస్ట్ రోజు కనుమ రోజు నాన్ వెజ్ చేస్కోని నాన్ వెజ్ తింటారండి ఆ మీరేలా జర్పుకుంటారండి సంక్రాంతి
కనుమ అంటే మనకు నాన్ వెజ్ తినడం అంటే పాడ్యం అని కాదండి అంటే సంక్రాంతి పండుగ అనేది జర్పుకునేది రైతులకు పంట చేతికోచ్చిన ఆనందంలో పండగ జర్పుకుంటామండి
అవునండి
అందువలన మనము అంటే రైతులకు పంట చేతికి రావడానికి గల కారణాన్ని అంటే వాటికి తరమంటాయి కదండి పనిమూట్లు
అవునండి
ఇంకా ఎద్దులు ఎద్దుల బండి అలాంటివి
అవునండి
వాటిని బాగా శుభ్రం చేసి వాటికి వాళ్ళని దేవత్లతో పూజించి వాటికి పూజ చేస్తారండి కనుమ రోజు ఇంకా మా ఏరియాలో బాగా జర్పుకోండే పండుగ వినాయక చవితండి
ఆహ్ చెప్పండి
అంటే వినాయక చవితి పండగక్కి వారం రోజుల ముందుగానే చాలా సందడిగా ఉంటుందండి
ఉమ్ అవున
అంటే ఆ పందిరి తయారు చేయడం కానీ దాన్ని బాగా డెక్రేట్ చేయడం ఇంకా టెంకాయ పట్లు కొట్టక రావడం చెరుకు గేలలు అర్టి గెలలు ఇంకా అలాంటి డిఫరెంట్ డిఫరెంట్ ఐటెమ్స్ తో పందిరిని అంతా బాగా అలంకరిచి స్తాం అండి మేము
ఎవరండీ
ఇంకా పండక్కు రెండు రోజులు అలా ఉండగా వినాయకుని అంటే చూ చూడ్డానికి వెళ్తామండి అంటే ఏ వినాయకుడు తేవడం వల్ల అంటే వినాయకుడు అవునండి
అంటే చందాలు కలెక్ట్ చేసే అంత పిల్లలు పెద్దవాళ్ళు అంతా కలెక్ట్ చేస్తారండి
హ అవునండి
ఆ
సేమ్ ఈ సైడ్ లడ్డూ వేలం పాట అది జరుగుతుందా అండి
ఆ ప్రతి సైడ్ జరుతుందండి అది లడ్డు వెలం పాట అనేది
అంటే మాకల్లా అలా చేయమండి కస అంటే అంత గ జరుపుకోము
ఆ అవునండి
ఫ్లాష్ ఏమన్నా కొద్దిగా మాకు చెప్పగలరా అండి ఎలా జరుగుతుంది అని
అంటే లడ్డు వేలంపాట అనేది నిమజ్జనం రోజు చేస్తారండి ఇంగ వినాయకున్ని ఎత్తుదామనంగా ఒక కొద్దిసే ఒక గంట సేపు ముందర వేలం పాట పాడుతామండి లడ్డు వేలం అం టే లడ్డు వెలం పాట అండి
అవునండి
మన స్ట్రీట్ లో ఉండే వాళ్ళు అంతా ఎవరైనా కానీ పాల్గొనవచ్చండి దాంట్లో
ఆ
దాంట్లో గెలిచిన వాళ్ళకి వే వేలంపాట ఎవరు ఎక్కువ పడుతారో వాళ్ళకి లడ్ డ్డు అనేది ఇస్తారండి బహుమతిగా
వచ్చిన డబ్బులనిచ్చేస్తరా అండి
ఆ వచ్చిన డబ్బులతో వాళ్ళు నెక్ క్స్ట్ సంవత్సరానికి వినాయకుడినీ తేవ తేవడానికి దాన్ని ఎత్తి పెట్టుకుంటారండి లేదా ఏదైనా స మన స మన వా అన్నదానానికి ఏదైనా ఉపయోగిస్తారండి దానికి ప్రసాదాలకి దానిళకి
అంటే మకళ అన్నదానం అలాంటివి బాగా జరుపుతామండి అంటే నిమజ్జనం రోజు సందందరికి అన్నదానం పెట్టడం గాని
థయేటర్ లోనే ఇవి ఇంగ అట్లే ఆడే చేసుకోని అట్లే ఇస్థంటారు కదండి వచ్చిపోయే వాళ్ళకి
పంచుతుంటామండి అందరికి
ఆ ప్రసాదాలు అనేది వినాయకుని కూర్చోబెట్టి వినాయక చవితికి రోజు కూడానే ఇస్తారండి
అ అవును అంటే వినాయకుని కూర్చోబెట్టిన ఐదు రోజులు కూడా ఒక్కో రోజు ఒక్ కో తీపి వంటకంతో దేవునికి నైవేద్యం పెట్టి ప్రసాదం పంచుతుంటామ డి అందరికి
అవునండి
ఇంకా మీ ఏరియాలో ఏ పండుగ బాగా జరుపుకుంటారండి
మా ఏరియాలో మొహరం పిరిల పండుగ బాగా జరుకుంటాం అండి మేము చెప్పాలండి దాని గురించి మీకి
ఆ అంటే ఎలా అంటే మా సైడ్ ఆ పండుగ జరుపుకోము మేము ఎలా జరుప్ కుంటారండి ఆ పండగ
అంటే అది పీర్లు పీర్ల పండుగ అనేది ఒక ఒ పీర్లు రెండు తావలు కూర్చో పెతామండి రెండు దగ్గర. ఒక్కో దగ్గర ఒ పది పీర్లు కూర్చోబెడతాము. ఆ దా కూర్చోబెట్టిన సావల దగ్గర కూర్చో బెట్టిన సామల్ దగ్గరా మేం ముందర గుండం పెడ్తామండి అంటే గుంత తొగ్గి దాంట్లోకి కట్లు ఏసి మంట వేస్తామండి, మంట వేశినంకా ఓ వారం రోజులు ఉంటుందండి.
వారం రోలు ఖచ్చితంగా ఉంటుందండి సంవత్సరం సంవత్సరం
ఇక్కడ ఇక్కడ అంటే చెక్కెరె ప్రసాదంగా ఇస్తారని విన్నానం అదినిజమే
అంటే మనం చెక్కిరి బె చెక్కిరి బ్యాల్లు తీసుకపోయి సాందగ్గరికి అంటే వాళ్ళు పూజ చేసి అంటే వాళ్ళు సి సామి దగ్గర పెట్టి కొద్సెప్ అట్ల పెట్ ట్టి మనకు ఇస్తారండి. అది చెక్కిరి బ్యాల్లు మనం తీసుక్ కొని బోయ్ పంచాలండి దాన్ని. అట్లా అట్లుంటుంది. మాగ అంత బాగ కలిసి మెలిసి చేసుకుంటారండి ఆ పండగ చిన్న పెద్ద అంతా కలిసి. పిల్లోల్లు పెద్దోళ్ళు అంత ఆ కలిసి చేసుకుంటారండి అ పండగ ఊర్లో వాళ్ళంత.
అంటే మీ ఊర్లో ఎన్ని చోట్ల జరుపుకుంటారండి ఆ పండగ.
మా ఊర్లో అంటే టూ సైడ్స్ టూ పీర్ల్ కుర్చోబెట్టెయ్ రెండు చోట్ల కుర్చొబెడతారండి. మావుళ్గా ఇంగ పి పెద్ద టౌన్లొ అయితే ఇట్లా రెండు రెండు దగ్గర అనేం లేదు బాగా జరుపుకుంటరండి.
ఉహు
ఔనండి. మావులుగా ఇంగ జల్ది రోజు లాస్ట్ రోజు అండి ఇంగ పీర్లన్నీ ఇంగా ప్పేసి ఆ దాన్ని ఆగుండంలో దిగుతారండి పీర్లతో.
ఆ
ఔనండి. ఇంగ అలాగే మళ్ళీ వచ్చేసి ఈ వారం రోలు జరుగుతుంది కదండి పండగ
అవునండి.
ఒ దగ్గర ఉండే ఒగ్ ఒ దగ్గర ఉండే పీర్లు ఇంగొ దగ్గరికి మీట్ అయితాయండి అంటే వాళ్ళు ఏత్తుకొని బ్రదర్స్ గదండి అట్ల మీట్ మీట్ అవ్వడానికి వెళ్తయండి. మళ్ళీ లాస్ట్ రోజు ఇంగ రెండు పీర్లు కలిసి ఇంగ బాగ స హడావిడితొ ఉం దండి రాజ్ లాస్ట్ రోజు డప్పుల్తో బాగ అంత ఇదిగా ఉంటుంది.
ఓకే
ఔనండి మీకు దెలిసిన ఇంగ పండగల గురించి చెప్పగలరా అండి.
అంటే మా ఏరియాలో మేమ్ ఇంకా దీపావళి బాజరుపుకుంటాం అండి.
ఆ ఎలా జరుపుకుంటరండి?
ఉ చిన్న పిల్లల నుండి పెద్ద పిల్ల పెద్దవారు అందరూ బా కలిసి మెలిసిగా చేసుకుంటాము.
అలాగే సాయంత్రం అవగానే టపాసులతో పేలుస్తా అంటే నేను చిన్నప్పు ఇప్పుడు కాలుస్తుంటండి టపాసులు అంటే ఇప్పుడు మా అంటె పొల్యూషన్ ఎక్కువ గదా
అవునండి
మీరు జరుపుకుంటారండి దీపావళి
మేము జరుపుకుంటానండి ధన్యవాదలండి మీకు తోచిన సమాచారం సమచారాన్ని మాకు అందించినందుకు ఆ సరే అండి